హలో
హలోక్క
ఆ ఏం చేస్తున్నావ్ స్తున్నావ్ రా హలో ఎంజేస్తుండ్రు రా
హలో అక్కా
ఆ ఏం చెస్తున్నారు రా
ఏం చేస్తున్నావ్ అక్క
ఏమి లేదు రా కాలీ ఏం చేస్తున్నావ్ నువ్వేం చేస్తానవ్
ఏం చెయట్లేక్క ఖాళీనే ఉన్న పని అయిపోయింద మొత్తం
ఆ అయిపోయింద్ర ఇప్పు ఇప్పుడుదాకా నలొచ్చింది
మంచిలు పట్టినోనా
ఆ పట్టినా అయినా అసలు బంద్ చేయనే బంద్ చేయట్లే హౌజ్ నుండి బండలన్నీ తడిచిపోతానాయ్
ఓ
ఆ ఎప్పుడన్నా బందు కాని బగాట్లలా కూడా నీళ్లు పట్టి పక్కకు పెట్టినాము.
మ్
ఇయలా ఎందుకు చేత కావట్లేదు
ఏ పని చేేసి చేసా
ఆ ఏమెర ఎండకి అసలు చేయతాట్లే ఈరోజు బెండ గొట్టింది. చెట్టుకింద కూసుంటే చెమటలు ఇట్లా గార్నయి అసలు అది ట్వంటీఫైవ్ డేస్ కి బుక్ అయితాంది కదా
వా అంటే ఓ ట్వంటీఫైవ్ డేస్ కి మల్ల బుక్ చేస్తే అది ఎప్పుడు వస్తది మల్ల ట్వంటీడేస్ కి వత్తాదా.
ఏ తెల్లారేంబాటే వత్తాది మనకి.
అంతేనా
నా కేట్లా ఎల్సన్ టే పక్కన వాళ్ళు మా వద్దు తీసు కునరు మొన్న
ఆ
అయితే మాకు ఏమంటే వాళ్ళు పండుగ చేసుకున్నార అట సగం వాడుకున్నారట అందులోది
ఉ హు
అయితే వాళ్ళ బుక్ నిన్న బుక్ చేయమని నా దగ్గరకు వస్తే బుక్ జేత్తే మెసేజ్ వచ్చింది అనమాట బుక్ కాలేదు ఫస్ట్ తారీఖు బుక్ చేసుకోండి అని వచ్చింది అప్పుడేమో పదిహేను రోజులకు ఒకసారి బుక్ అయ్యేది ఇప్పుడు ఇరవై ఐదు రోజులు అయితే బుక్ అయితాంది.
ఓహో
ఆ డేస్ పెంచిండ్రు అంటే టెన్ డేస్ పెంచిండ్రు అనమాట మీరు కూడా బుక్ చేసుకోండి మరి
ఏ చెయ్యాలక్క
అన్నాం వండినవా మరి మీ అమ్మోలకి ఏ
వండలేక అది బెండకాయ ఫ్రై చేసిన ఆ అన్నం మొత్తం వేసుకున్నావా బెండకాయ ఫ్రై చేసిన